హాలో.
వినపడుతుంద అండి వాయిస్
అ నా వాయిసు వినిపిస్తుంద
అవునండి బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నార
ఆ బాగున్నాను అండి ఏం చేస్తున్నారు
మీరు
అవునండి సేమ్ అండి మేము కూడా తిన్నాము అలా ఊరుకినే ఉన్నాము ఫ్రీ గా ఏం తిన్నారండి
ఇంటికి వెళ్లలేద అండి
లేదండి ఆ ఇంకా వెళ్ళే టైం దొరకట్లే ఆఫీస్ ఉంటుంది హాలిడేస్ కూడా ఏం లేవు ఫైనాన్షియల్ ఇయర్ఎండ్ కదా ప్రెజర్ ఎక్కువ పెడుతున్నారు వెళ్ళాలని ఒక ప్లాన్ వెళ్ళాలనీ ఒక ఒక ప్లాన్ ఉంది తిరుపతికి మా హస్బెండ్ మా ఫ్యామిలీతో కలిపి కానీ లీవ్స్ ఏం లేవండి
ప్రైవట్ కంపెనీ
అందులోనూ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మనకి
అ
అప్పుడు లీవ్స్ కావాలి వెంటే ఇవ్వరు మరి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇవ్వరు అందుకని సో సైలెంట్ గా ఉన్నా ఎగ్జామ్స్ టైమ్ లో లీవ్స్ తీసుకుందామని
అవును ఎగ్జామ్స్ పడింది కాబాట్టి ఎగ్జామ్ కి తీసుకోవాలి
ఏముందండి నెక్స్ట్ మంత్ అయినా ఎక్కడైనా ప్లాన్ చేసుకొని వెళ్లచ్చు కానీ ఎగ్జామ్స్ అలా కాదు కదా
అవునవును మళ్ళీ నెక్స్ట్ మంత్ రాయాలి ఎమ్ కదా సెమ్
ఊ మీరు అరుణాచలం విజిట్ చేసారండి ఎప్పుడైనా
ఆ వెళ్ళ అండి మాఫ్రెండ్స్ తో అంతా కలిపి ఒకసారి వెళ్ళాను
చాలా బాగుంది కదండి టెంపుల్
ఆ బాగానే ఉందండి కానీ కొంచెం వాళ్ళు మెయింటైన్ చేయడం లేదు సరిగ్గ గా
అవునండి అవును మెయింటెనెన్స్ చాలా తక్కువ
వచ్చిన భక్తుల్ని గానీ సరిగ్గా చూసుకోకుండా క్యూ లో వెళ్లరు ఎట్లా అంటే అట్లా వదిలేసి కొన్నీ రూములు కొంచెం గలీజు ఉన్నా పట్టించుకోకుండా ఉండేది
ఉ కానీ మేం వెళ్ళినప్పుడు కొన్ని రూల్ రూల్స్ పాటించారండి అప్పుడు బానే ఉన్నింది
అవునా అంటే నేను వెళ్ళి వన్ ఇయర్ పైన అయింది సో ఇప్పుడు ఏమైన్నా మార్చారేమో
నేన వెళ్ళి కూడా వన్ ఇయర్ అవుతుందిలేండి నేను వెళ్ళొచ్చి కూడా
ఓకే ఓకే మేము వెళ్ళినప్పుడు అయితే అలానే ఉండడి రోడ్డు పట్టి
హ
ఏం
టెంపుల్ బాగుందండి నాకు బాగా నచ్చింది అక్కడన్న
చాలా పెద్ద ఉంది బాగుంటంది
గిరిప్రదక్షిణ చేశారా అండి మీరు
ఆ చేసామండి ఇప్పుడు ఇంకా అరుణాచలం వెళ్తే గిరిపరిరక్షణ చేయాలి పసునేదే
నైట్ టైమ్ చేసారా డే టైమ్ లో చేసారా
మేము డే టైమ్ లో చేసామండి మేము స్టార్ట్ అయ్యేది సిక్స్ క స్టార్ట్ అయ్యామా మా ఫ్రెండ్స్ అంత లేట్ చేసుకుంటా ఎండ కి
ఆ అవునండి కాలు కలుిపోయింటే కదండి ఎందుకు రోడ్డు
ఆ రోడ్ ఎండ కాలంఅరిగాదా కాలు చాలా కాలిపోయాయి కానీ ఇంకా
అక్కడికి వెళ్ళేలోగా నైట్ ట్వోల్ఆర్ వన్ అయింది మరీ ఇంకా రూమ్ తీసేసుకొని వన్ నుంచి టూ వరకు అలా వన్ అవర్ పడుకొని మరి టూ కి లేసిి ఫ్రెష్ అయ్యి త్రీకి స్టార్ట్ చేసామండి గిరిప్రదక్షిణ త్రీ కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ సిక్స్ థర్టీ కంప్లీట్ అయింది చల్ల టై లోనే కంప్లీట్ చేసుకున్నా
అవున బాగానే అయింది మాకు అలా కాదు మాకు చాలా కష్టం అయింది
మాకు ఈ దర్శనమే చాలా టైం పట్టిందండి ఇరి ప్రదక్షిణమేమి ఫస్ట్ గా అయిపోయింది గానీ
మార్నింగ్ కదా ఎండ అద ఏమి ఉండదు కా అట్టి జనాలు ఎక్కువ నిలబడతారు లైన్ లో అడుగా ఏ ఎండ పె కాటి ప అదే మధ్యాహనం వెళ్తే జనాలే ఉంది
అట్లా వెంటనే గిరిప్రదక్షణ సిక్స్ థర్టీ కి కంప్లీట్ అయితని సిక్స్ థర్టీ ఇటికి అట్లనే దర్శనానికి వెళ్ళాం అండి ఒక నయన్ క అలా అయిపోతుదిలే అని చెప్పి మాకి దర్శనం అయిపోయేలోగా వన్ అయిందండి ఆ రోజు
చాల సేపు చాల సేపు అయింది
ఊహు మరీ మరీ ఈవినింగు అవునండి చాలా ఇబ్బందిగా ఉన్నాం అసలు క్యూ లో వాటర్ లేవ్ అసలు ఇక్కడ మనకి దప్పికి చేసిన వాటర్ తాగడానికి ఎక్కడ ఫెసిలిటీ లేదండి ఆ క్యూ లో ఉన్నప్పుడు ఏదో ఒక్క చోట పెట్టినారండి లోపలికి వెళ్లినాక
అది గుడి మెయింటెనన్స్ సరిగ్గా లేదంట
ఉ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
ఊ ఊ కానీ భక్తులు మాత్రం బలే వస్తున్నారండి అదర్ కంట్రీ ఫారెన్ వాళ్ళు కూడా ఇ ఎంత సంప్రదాయంగ ఒచ్చారోండి ఆ రోజు మేము వెళ్ళినప్పుడు దర్శనానికి వాళ్ళు గూడా ఒచ్చారు దా అబ్బాయిలు పంచెలు కట్టుకుని అమ్మాయిలు సారీలు కట్ కొని బలె సాంప్రదాయంగొచ్చారండి ఫారిన్ కంట్రీస్ వాళ్ళు గుడా
దేవుని భక్తుంటే ఎక్కడ్ నుంచైన ఎప్డైన ఒస్తారు
ఊం మేం మరీ ఈవినింగ్ వెళ్ళామండి దర్శనానికి ఆ రోజే ఈవినింగ్ బాగా వన్ అవర్ లోనే కంప్లీట్ అయిందండి అవునండి
బానే ఒచ్చారు మేం ఒకసారి చూసాం అంకో మా సిటీ అంత
ఈవినింగ్ మరి వన్ అవర్ లోనే కంప్లీట్ అయిందండి ఈవినింగ్ ఏం రష్ లే కుండ్రి ఇంక మీర్ అబ్బాయిలు గదా బ్యాచ్ వెళ్ళింటారా అందరూ ఆటికే ఓపిక తక్కువైంటది మీకి
ఆ అవును ఇంకా ఫ్రెండ్స్ ఆటికే మ్ వడి
అలసిపోయుంటారు ఊం
అయితే తినాలనిపియదు
మ్ మ్
మేము కొందమంది షాప్ నేర్చుకోలేదు అలానే ఒచ్చాము స
మరీ అక్కడ ఫు డ్ గుడ బెడతారండి టెంపుల్లో మీరు తిన్నారా తిరుపతి లో లాగా
ఫుడ్ అక్కడేం పెట్టలేదు మే మేం ప్రసాదం పెట్నుకున్నాము
ప్రసాదం అయితే మెమ్ డబ్బుల్తోనే కొనుకున్నామండి ఆది రాజగోపురం ఒస్తాది కదా లోబల ఎంట్రెన్స్ వెళ్తాం కదా అక్కడ లోపల ఒక సైడ్ కి ఉందండి బ్ భోజనం హాల్ గూడా అక్కడ ఫుడ్ గుడ బెడతారండి తిరుపతి లో లాగా
మేము అక్క చూడ్లేదండి అక్కడ టెంపుల్ బ్యాక్సైడ్ ఒచ్చేసాను అక్కడ ప్రసాదాలు అమ్ముతారు అక్కడ కొనుకొని తినేసి ఇంకా వెళ్ళాము
ఫుడ్ కూడ పెడతారండి ఫుడ్ కూడ బానే ఉంది తినొచ్చు
ఫ్రీ అన్నదానమా అండి
ఆ అన్నదాన మండి ఫ్రీ ప్రసాదం బెడతారు ఏదో ఒకటి స్వీటు మరి పప్పన్నం సాంబార్ పెరుగన్నం
చిక్ బానే పెడుతున్నారే మేము వెళ్ళినప్పుడుయితే లేదు అక్కడ మరీ ఏమన్నా పెట్టారామో తెలీదు
ఫుడ్ గూడ బెడతారండి
మ్
నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ వెళ్ళండి ఫుడ్ గూడ తినండి చాలా బాఉంది
వెళ్తాం ఈసారి వెళ్ళాలి అనుకుంటున్నాం మరి ఈసరి వెళ్తే అక్కడికి పక్కా వెళ్తాం అన్నదానం
నేను ఈసారి వెళ్ళినప్పుడు అదేదో ఒకటి ఆ ఏదో ఉందంటే ఉందంట కదండి ఏదో గోశాలనా ఏదో మందిరం ఉందండి క ఉంది కదా
తెలిదు నాది తెలిదాన్న
అది అందరూ నేను ఇన్స్టా రీల్స్ లో ఎక్కువ చూసానండి అది విజిట్ చేయాలని ఉందండి నాకి నెక్స్ట్ టైమ్ వెళ్ళనప్పుడు అది ఎక్కడున్నా విజిట్ చేసి రావలి అక్కడే ఆ తిరు అదే అరుణాచలం ఉన్నా టెంపుల్ ఉన్న ప్లేస్ లోనే అది కూడా ఉండేది కానీ ఏదో డిస్టెన్స్ లో ఉందనుకో కుంట కొంచెం
అవునా నేను చూడలేదండి ఈసారి వెళ్ళినప్పుడు మేము అక్కడ ట్రై చేస్తాం
హ్మ్మ్ ట్రై చే్యడి బాగుంటది చాలా మందికి తెల్దండి అక్కడ ఫుడ్ పెడతారని చెప్పేసి మాకు కూడా తెలీదు మేము వెళ్ళ అప్పుడు దర్శనానికి వెళ్ళే టైమ్ లో వేరు ఎవరో చెప్పారండి ఇం వచ్చింటారు కదా క్యూ లో వెళ్ళినప్పుడు మా ఫ్రంట్ ఉన్న వాళ్ళు ఎవరో అన్నారు అలా మేము కూడా తెలుసుకొని వెళ్ళామండి
ఈసారి వెళ్ళినప్పుడు మేము కూడా
బయట తినడం ఎందుకు బయట ఫుడ్ ఏమంతా అక్కడ ఇంకా తమిళనాడు అంటే ఫుడ్ ఎలా ఉంటుందో మనకి తెలుసు చెప్పి అక్కడ ట్రై చేద్దాం అని చెప్పి ఆ అక్కడ తిన్నామండి హ్మ్మ్ సరే అండి
ఆ సరే అండి పండుకుంటున్న నాకి నిద్రవస్తుంది
ఓకే అండి బాయ్
ఆ బాయ్